ఆ ఏం చేస్తున్నవ్. అ ప
హె లేస్తున్నారా అండి తిన్నార
ఆ తిన్నం ఆండి
పనులన్నీ అయ్యయ అండి
హు పదకొండుఅయిపోఇంది సాయంత్రం పనులు స్టార్ట్ అయినాయి
అవునా సాయంత్రం పనులు చేసుకుంటున్నారా ఇప్పుడు ఇంకా ఏం కర్రీ కుక్ చేసారండి
పప్పుూ టమాటో వండినామండి
ప
ఓకే
మీకు అంటే ఇప్పుడు పోయినా సంక్రాంతికి ఏమన్నా అప్పాలు చేసుకున్నారా అండి మీరు
హు చేస్తున్నా మండి
ఏమే మప్పాలు చేస్తారండి
కార పూసా అరిస్ శాలు లడ్డులు సకినాలు
కార పూస ఎలా చేయాలి ఒకసారి చెప్ తార అండి నాకు
హు చెప్తానండి
చెప్పరా అండి
బియ్యం కడిగి ఎండ పోసుకోవాలండి
పిల్లలు బియ్యం అండి నాలుకిలోలా
అ
ఏ బియ్యం అయితే మంచిగా వస్తాదండి కంట్రోల్ బియ్యమా లేకపోతే స సన్న బియ్యమా
మిల్లు మిల్లు బియ్యం అయితే మంచి గా వస్తాయి టేస్ట్ బాగుంటు
ఏ బియ్యం అండి
మీల్లు బియ్యం
మిల్లు బియ్యమా అే
ఆ
ఇ స
అలా
మ్మ్
ఒక వంద గ్రాములు మిన పప్పు ఒక వంద గ్రాములు సాగుబియం అండి
వంద గ్రాముల మీద పప్పు వంద గ్రాముల స ఇంక ఏంటిది వంద గ్రామ్ లో మడి
ఆ
ఆ తీసుకొని
ఆ మిల్లుకు పట్టియాలాండీ సగు బియ్యం వేయించాలా మినపప్పు వేయించాలా
ఎంతసేపు వేయించాలా అండి అ
దోరగా అయ్యేదాకా వేయించుకోవాలా
దోరగా అయ్యేవర్కు
మ్మ్
అంటే ఆ మినపప్ప అయితే ఎర్ర కలర్ అట్లా ఏమన కలర్ చేంజ్ అవుతుందా అండి
ఆ ఆయితే
సగ్గు బియ్యం ఎట్లా తెలుస్తు అండి దోరగా వేయించుడం అండి
దోరగా కలర్ రెడ్ కలర్ అ ఉమ్ తెల్లాగా
ఓకే
మ్మ్
తర్వాత ఏం చెయాలంటే మిల్లు కేపియాలి ఇవన్నీ కూడా
ఉమ్
సరే అండి వేసినాక
వేసినాక మళ్ళ అలా ఒక ఎల్లిపాయలు ఒక పావు కేేజీ పోసుకోవాలండి ఎల్లిపాయలు తీసుకొచ్చి మిక్సీకి పట్టుకోవాలి జీలకర్ర ఎల్లిపాయలు.
జీలకర్ర ఎల్లిపాయ తీసుకొచ్చి మిక్సీకి వేసుకోవాలి.
ఉమ్
తరువాతండి
ఆ పిండిలో కలుపుకోవాలి.
కొన్ని
ఏ ఏ ఎన్ని ఎళ్ళిపోయాలు అండి అంటే పొట్టు తీసా లేకపోతే.
లేదు పోటో తీయాలే. మంచిగా దింపరేమో. ఈ ఎల్ బపేష్ ఉమ్ మిక్సీ పట్టుకోవాలి.
సీబక్ పో
సరే తర్వాత అండి.
ఆ కొంచెం కారము ఒక నాలుగు స్పూన్ల కా అ నాలుగు స్పూన్ల ఉప్పు ఈ నువ్వులు ఒక యాభై గ్రాములు. ఈ పేస్ట్ అంతా కలుపుకోవాలి మం మెత్తగా
పేస్ట్ అంతా కలుపుకోవాలా మెత్తగా.
ఉమ్ కలుపుకొని సారగితం ముతేట్టు ఏయ్ రవ్వండి
అంటే పిండి ఎట్లా అండి గట్టిగా లేకపోతే కొంచెం మెత్తగా ఎట్లా కలుపు
తోట్ తట్ట పావులలో పెట్టి వచ్చేటట్టు మెత్తగా పిసుకోవాలి. చ్
అంటే ఎన్ని నీళ్లు అ ఏమన్నా మీకు ఐ అవునా అండి అందులో ఏమన్నా అన్నారు కదా. ఇంకా కేజి మినప్పప్పు కేజీ. సబిలియం
కేజీ కాదండి పావు కేజీ తప్పకే ఇ మినపొప్పండి
వాటికి ఎంత మోతాదు వరకు నీళ్ళు తీసుకోవచ్చ అండి
ప పాపలు
కిన్ని కొంచెం మరి ఆ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదు
ఆ ఉ
హుమ్ రా చేసుకున్నాకండి కల్పు కున్నాక
కట్టెలా పోయి పెట్టుకని మంచిగా వేడి అయ్యేదాకా ఇవ్ ఒతలండి
అ కట్టల పొయ్యి మీద గాని గ్యాస్ పొయ్యి మీద ని నూనె బెట్టుకొని అవీ అంటే అది ఎం ఎంతసేపు ఉడకనియాలంటడి అంటే ఎంత నూనె తీసుకోవాలంటర్ లే వాట్కి
రెండు ప్యాకెట్లు పోసుకోవాలే
కడాయి లోనా
అవును
ఇవి వేటి మీద అయితే మంచిగా అయ్తయండి కట్టె పొయ్యి మీద అయితే మంచిగా అవుతాయా లేకపోతే గ్యాస్ పొయ్యి మీద మంచిగా అయితాయా
కట్టెల్ పొయ్యే మంచిగ అయితాయ్
కట్టెల పోయి అయితేనే మంచిగా అవుతదా
ఆ
తర్వాత ఏం చేయాలండి
అంగల్లా గాల్చ్ కున్నంక మంచిగా ఎర్రగా బంగారు కలర్ వచ్చినంక ఇగ
బంగారు వచాక తియ్యల మొత్తం మీ అంటే ఇలా అంతా చేయడానికి ఎంత టైం పడతదండి
అ రెండు గంటలు పటొచ్ మూడు గంటలు పటొచ్ ఇ
రెండు మూడు గంటల
హుమ్
రెండు మూడు గంటలల్లో అయిపోతాయండి ఇగంతే
హుమ్
కు అదీ సగ్గు బియ్యం కూడా ఏసుకోకుండా కూడా చేసుకోవచ్చా అండి ఉత్తి మినపప్పు ఏసుకొని
అట్లా కర్రకర్ర అంట ఉంటాయ్ ఇట్ల అయితే మంచిగా కచ్చె కోడి టైప్ లో వస్తాయ్ బాగ అ
మీకు చెకువడీలు కూడా చేయడం వచ్చా అండి
రావ్ అండి నాకు చెకోవడి టైపులు ఉంటాయి కారపూట్ అట్లా పోసుకుంటె
హమ్ ఇంకా ఎన్ని రోజుల వరకు అవి నిల్వ ఉంటాయండి అప్పాలు అట్లా చేసుకుంటే
నెల ఉంటాయి
నెల రోజుల వరకు నిలవ ఉంటాయా నెల్ రోజ తర్వాత అ ఇంకా ఖరాబ్ అవుతాయిండి ఇగ
హమ్ దాన్ని
ఇంకేం సంగ లా అండి
ఇంకేం లేవ అండి మీరే చెప్పన్
ఏనుందండి ఇంకా ఇంట్లో పనులు చేసుకోవాలి సాయంత్రం పనులు ఉన్నాయి గిన్నెలు దొంగకోవాలి ఇల్లు ఉడుకోవాలి మళ్ళీ ఇల్లు తూడవాలి రేపు ఏ శనివారం కదా
హమ్
చేసేసి చిన్న చిన్న అలుంటాయండి అవన్నీ క చేసుకోవాలి మళ్ళీ సాయంత్రానికి అన్నం ఉండాలి కూర ఉండాలి మళ్ళ సాయంత్రమే అన్ని గిన్నెలు అవన్నీ తోము కోవాలి సరే మీ పనులన్నీ అయిపోయా ఆ అండి
హమ్ మా పాటలు ఇక్కడ స్టడగాలదండి ఆయితయితే చెమ్మల్ చేసుకోడి హమ్
మీరు ఒక్కరే చేసుకుంటారండి
నేను ఒక్కదాన్నే చేసుకుంటా ఉ ఉ
ఇంకా మీరు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటండి
జొన్న రోట్టే ఫీష్ కర్రీ
ఫిష్ బాగా తింటారా అండి
మ్ ఇష్టంగానే చేయడం ఆ తరువాత తెచ్చుకోవటమే
ఆ అంటే ఎక్కువ ఒక పెద్ద ఫిష్ తింటారా చిన్న ఫిష్ తింటారా
పెద్దవే తింటాం అండి చిన్నవీ అవసరం లేదు
సరే చెప్పండి
ఉ ఉ
అంటే పెద్ద ఫిష్ లో ఆ ఫిష్ చాపల పేర్లు తెలుసా అండి
తెలుసండి బొచ్చా రంగు బంగారు తీగ మెరుగే కుల్సా బొమ్మ చాప అంటారు భూవెన్ చాప అంటారు రోయ్యలు పీతలు ఉ
ఇవన్నీ తింటారా అండి మీరు
అవి అవన్నీ తినం ఒక్కటే బొచ్చేలు అవే తింటాం మేము బొమ్మ చాప తింటాం రోయ్యలు తింటాం
సరే ఓకే ఉంటానండి మరి బాయ్
బాయ్